హలొ
హలొ హ్మ్ చెప్పడండి మ్ నాన్ వెజ్ తిన్నానండి మ్ అన్నం పప్పన్
ఆ మేము గూడ అదే తిన్నామండి అన్నం పప్పు
ఉ ఇంగవన్ని
ఇంగేమండి ఈ మధ్య ఎక్కడికైనా వెళ్ళిండ్ర అండి
ఎక్కడికి వెళ్ళలేదండి
అవున అవున మ్ అరకు వ్యాలీ కూడా మన ఆంధ్రప్రదేశ్ లోనే ఉంది గదా
విశాఖపట్నం కల్లా
అవునండి విశాఖపట్నం నుండి ఇది సముద్రం దగ్గర్లో తొమ్మిది వందల కిలోమీటర్ల ఎత్తులో ఉంటుంది
ఆ అవునండి
మ్ చాలా మంచి ఆర్ బాగా మంచి ప్లదేశండి అది
కొండ ప్రాంతం అండి అంత బాగా చెట్లు అన్ని వాతావరణం బావుంటది ఇక్కడ
ఆ టూరిస్ట్ ప్లేసు
ఉ
మ్ కాఫీ తోటలు ఎక్కువ ఉంతాయి అట్లే చల్లగా ఉంటుంది
ఉ అదే
అక్కడ చాలా మంది గ్ జనాలు గుడా ఉంటారు ఉ
హలో
కాఫీ చానా ప్రసిద్ధక్కడ
ఉ అవునండి
అవునండి కాఫీ చాలా ప్రసిద్ధి ఉంటుంది
లేక్ కేవ్స్ గునా ఉంటాయ్
ఆ బుర్రా కేవ్స్ గుడా చాలా ఫేమస్ అండి
ఆ అవును
బుర్రా కెవ్స్ ఇంగ అన్నీ అక్కడెక్కడే ఉన్నాయి చాలా మంది టూరిస్ట్లు గుడా వొస్తుంటారు
చానా మంది ప్రతి సంవత్సరం వేలాది మంది పోతారు
ఆ ఇది ఆంధ్రప్రదేశ్ లో ఉండడం ఒక మంచిది
ఉ
ఉ ఆడ అక్ బా చెట్లు అంతా ప్రకృతి బాగా పచ్చగా ఉంటుంది
ఉ ఎనీ టైమ్ ఉంది అట్లే చాలా మంది బోతారు ఇక్కడ ప్లస్ సినిమా గున్ తీసినారు
ఆ ఏం సినిమా
మంజు మూల బాయ్స్ అండి దాంట్లోనే
అదేనా అయ్యప్ప లోపలి బడిపోతాడే లోయలోకి అదేనా అవి బుర్ర కెవ్స్ ఆంధ్రప్రదేష్ లోనా
ఆ అవును కదండీ
అవున మ్ మయ్ అడ్ డేంజరు జరాత్తగుండ్లు
హలో యా ఇంకాడ బాగుంటాయి అన్ని తోటలు అన్ని బాగ్ కొండలు
ఆ
ఉ
అట్లే వైజాగ్ వెళ్ళినప్పుడు అట్లేస్ బీచ్ గుడా జురోచ్చు ఆడ గుడా బీచ్ బాగుంది
ఆ వైజాగ్ గుణ ప్లేస్ బాగుంటుంది అండి
గది గూడ బాగుంటుంది బీచ్ ఉంది బాగా
ఉ అట్లే కంపెనీస్ దండి ఉంటాయి అండి వైజాగ్ లో
ఆ అది గుడా ఒక మంచి ప్లేస్ అది
మ్ ఇంగ కొత్త కంపెనీ స్టార్టప్ వొస్తనయ్ అండీ అక్కడికి ఇంకా బాగా డెవలప్మెంట్ అయిత
అదే స్ జ మి వాయిస్ వినిపించడం లేదు
ఉ ఇంకేందండి
ఇంకేమ అండి ఇంగ అదొకటేనా ఇంగ ఏం చుల్లేదా
నేన్ ఎం చూళ్లేదు అండి ఇంగ అక్కడ
అవును
ఇంకా అక్కడ తోటలు అన్నీ ఆ తెచ్చుకునం అండి బాగనే
దాంట్లో చేకోరి మిక్స్ వతుంది అ నాచురల్ గా వస్తుంది
నాచురల్గానే వస్తుందండి బానే
ఆ
ఉమ్
అక్కడ స్మెల్ బాగా వస్తుంది కాఫీ
ఆ వస్తుందండి కాఫీ స్మెల్
మ్ ఉమ్
ఏకో
ఉమ్ అడ వాటర్ఫల్స్ ఉంటాయా
అవును అండి
వాటర్ ఫాల్స్ ఆడే అరక్ వ్యాలీలో
ఆ ఉన్నాయ అండి ఇగ ఉంటే అక్కడికి వెళ్ళలేదు అండి
ఆ ఊర్రనే ఆరుకువ సైడ్
ఉమ్ ఫ్రెండ్స్ తో పోతే పొతే బాగా ఎంజాయ్ చేయచ్చు అండి
అవును అండి
ఉమ్
ఇప్పుడు పోయిన ఎంజాయ చేయచ్చు అండి
ఆ అవును అండి అక్కడ ఫోటోలు అన్ని బాదిగాచు అండి లొకేషన్లు బావుంటాయి కాబట్టి ఉమ్
ఉమ్
మీరు వెళ్ళాక పోలేరా
వెళ్ళలేదండి వెళ్ళాలి అనుకుంటారు మ
ఉమ్
మ్ ఇగ కాలేజ వెళ్ళిరా
అక్కడు వెళ్తే అక్కడన్నీ కొనండి అవిఅన్ని ఉంటాయి
ఉమ్
ఉమ్
ఉమ్ కాలేజీకిి వెళ్ళింటండి
ఆ వెళ్లిండు ఇగ హాఫ్ డేనే అంట కాలేజీ తిరుపతిలో ఉమ్
బా జరుగుతనే క్లాస్సేస్ అన్ని
ఉమ్ జరుగుతునాయి అండి
ఈ రోజు ఏమైన్నా క్లాసులు జరిగినయో స్టార్ట్ చేసినారో డైరెక్ట్ వ్యాక్సేషన్
చేయలేదు
చేయలేదా
ఇంకా చేయలేదని
ఇప్పుడ అవేజర్
ఇది పండగ అయిపోయినాక చేస్తారు ఏమో మౌని
అవునా
అక్కడ ఎవర్ ఫోన్ చేదని
ఉ హు ఎవర్ చేంజ్ అయ్యారండి
ఆ ఊర్లో రెస్టారెంట్ అట్లా పోలేదండి
పోలేదండి ఇప్పుడే సాయంత్రం గుడికి వెళ్ళ్ అమ్ నేను నా ఫ్రెండ్ ఏద అమ్మ వారు గుడికి
ఏంగుడి ఫేమస్ అండి ధర్మవరం లో?
ధర్మవరం లో తెరు ఫేమస్ అండి.
ఊమ్ ఎప్పుడండి అది?
మేల జరుగుతుందండి. ప్రతి సంవత్సరం మే లో
ఊమ్
చాలా మంది జనాల్ ఒస్తారు బాగా
యశమండి?
వెంక్టేశ్వర్ స్వా చెన్నగేశ్వర్ స్వామ్ అండి.
హ్మ్
చాలా ఫేమస్ తేరు ఈడిజిల్లో
హ్మ్
ఊమ్
మన్నక్క రీసెంట్గా కదిరి తేరు అయిపోయిందండి నర్సింహ స్వామి
ఆ అట్లాగే నిన్న ఇడ కూడా చెప్పానండి
మె అక్కడ చాలా మంది జనాలు ఒస్తారండి. ఊమ్ ఇగా పండకు ఊరికి ఊమ్ ఏన్
హ ఇక్కడ్ చిన్న చిన్న ఊర్లు ఉన్నాయి దానలో ఫస్ట్ కదిరి తేరు, తర్వాత ఇంకొక తేర్ అట్ జరుగుత ఉంటది.
హావ్న్
ఉమ్
ఇంకా పండక్కి తిరుపతికి అట్లా వెళ్ళలేదన్?
లే అండి
ఊమ్ ఇప్పుడేం రష్ తక్కువే ఉందంటండీ మా ఫ్రెండ్ పోయినాడు తిరుపతికి
అవ్నా
ఆ
అంత జనాల్ లేరంటన
ఆ నిన్న పోయి ఈరోజ్ ఓచ్చేశ్నాడు.
ఆ దర్శనం తొందర్గానే అయిపోయిదంటన అండి.
ఆ అయిపోయిందండి.
ఆ
నిన్న మధ్యాహ్నం పోయి ఈ రోజ్ ఓచ్చేశ్నడ్ సాయంత్రం.
మల్లె
ఊమ్ కొండ్ ఎక్కి వాళ్ళ్ ఫ్రెండ్స్ తో వాళ్ళురు వెళ్తన్
టోకన్ తీస్కున్నారా?
ఏమోనండి అద్ చేప్ప్లేద్ టోకన్ తీస్కోలేగ డైరెక్ట్ ఎళ్ళిపోయినారు
ఆ ఉన్నాయిలే
ఊమ్ కాదు వాళ్ అన్కూటన్న
ఆ పోయిరండండి రేప్ పోయిరండి శనివారం కదా
అదే ఇంకోరు ఎవర్లేరు ఒకొనే ఉన్న అందుకే ఇంగ
అవున్వాళ్లు మ్
ఇగోన్ గారు
హ్మ్
ఎవరన్న ఉంటే వలక్ చ్
సరే
హ్మ్ ఇంకేంది
ఉ ఏమన్నా
ఇక్కడ దగ్గరలో ఏం రెస్టారెంట్లు ఏం లేవండి ఉరికే హోటలు మామూలుగా ఉన్నాయి
అ రెస్టారెంట్లు అంటే చాలా దూరం ఉన్నాయండి
ఆ
హ్మ్
ఇక్కడ మామూలు హోటల్ ఆండ్రప్రదేశ్ బిర్యానీ అట్లే ఎక్కువ హోటల్ ఉన్నాయిండి
హ బాగుంటుందా బిర్యానీ
ఆ బానే ఉంటుందండి
ఆ ఇంగ కబాబ్ ఇవ్వని దొరుకుతాయి
ఆ కబాబ్ దొరుకుతాయండి కాలి కల్లా
ఆ రేట్ ఎక్కువేనా తక్కువేనా
ఎక్కువే అండి ఎక్కువా మంది వస్తారు కాబట్టి స్టూడెంట్స్ ఎందుకు తక్కువ పెడతారు
ఊ మేలే
ఊ బైట్తో పోల్చి చూస్తే ఒక టెన్ రూపీస్ తక్కువ అంతే అండీ
హ్మ్ అది ఆయిల్ అంత మంచిదేన అండీ
హ్మ్ మంచిదే అండీ
ఇంజన్ ఆయిల్ ఎస్తా అంటారు కొంతమంది
ఆ కొంతమంది వేస్తారు ఏమోని ఎక్కువ సార్లు అదే వాడుతారు అందుకూ అక్కడ అండి
ఇక్కడ బాగా చేస్తారండి మాకు కొంచెం దూరంలో ఉంటది అక్కడ జెతారు
ఇంట్లో చేస్కారండి
ఇంట్లో అప్పుడప్పుడు చెత్తా ఉంటామండి ఎక్కువ చెయము
హ్మ్ ఇ అవును
ఇ అవును అయితే తిరవాతికి ఇగ మీ ఫ్రెండ్ ఎవరన్నా ఒస్తే
హ్మ్ వెళ్ళాల అనుకుంటాను మందంతా
వేలండి
హ్మ్ ఇప్పుడైతే రష్ తక్కువ ఉన్నారంట అందుకు
తొందర అండి ఎందుకంటే ఎగ్జామ్స్ సీజన్ కాబట్టి
హ్మ్ ఇంటర్ ఎగ్జామ్స్ ఉన్నాయ్ కాబ సో అవి అయిపోతే మళ్ళా ఫుల్ రష్ ఉంటుంది
థర్డు
ఆ అవును
హ్మ్ ప్రతి మంత్ అంటుండు హ్మ్
కొత్తగా సరేండి
ఆ సరే అండి ఉ ఉ ఉ